హలో
హాయ్
హాయి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చే ఏం లేదండి ఖాళీగా బయట కూర్చున్నాం, ఇప్పుడే ఆమె వస్తే ఆమె దగ్గ ఆమెతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం.
హు ఉహు
వి జేయమని ఫోన్ ఇచ్చిపోవాల నీకు అని అడుగుతుంటే
హ్మ్
అమ్మో నాకు ఏడైతదని చెప్పిన
మ్మ్ హు మరి రీచార్జ్ చేసుకుందా
నన్ను చేయమంటాంది
హ్మ్ హు
చేస్తే మళ్ళీ ఇయ్యదు
ఆ అట్లియ్యకపోతే ప్రాబ్లం ఐతది గదా
ముందు ఒకసారి థర్టీ రూపీస్ ఇస్తే అవి ఇప్పటి వరకు ఇయ్యలే
అట్లా చేయొద్దు మళ్ళీ ఎప్పుడు ఇయ్యాలంటే ఇస్ తేనే గదా చేసేది
మళ్ళ నా యెకౌంట్లో పైసలు తక్కువుంటాయి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కి మా త్రమే వాడుతా వాట్ని
ఊ
ఊ
ఏయ్యాల గద రైస్ తేనే గదా ఇప్పుడు మళ్ళీ కోసారి హెల్ప్ చేయబుద్దైతాది
ఊ
ఊ
మా చెల్లాయి అకౌంట్ లో కూడా బ్యాలెన్స్ ఉంటే కట్ ఐపోతాయంట
ఊహూ అదే మినిమం బ్యాలెన్స్ ఏమైన్నా ఉంటే అట్లా కట్ అయితే అనమాట
ఎమ్మటె డ్రా చేసుకుంటా అని చెప్పారు
మీరు మీ చెల్లి అన్నది మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉపలంబం పెట్టుకుంటున్నారు వేళ్ళాలీ అని
అవును వెళ్తున్నాం ఇవాళ ఈవినింగ్ వెళ్దామ అని చెప్పింది కానీ ఫోన్ చేయమంటె చేయలేదు అసలు ఇంకా బ్యాగ్ అయితే చదిరి పెట్టాను పిల్లల బట్టలు నా బట్టలు చదరికొని పెట్టాము మళ్ళీ ఇక ఆమెకు కాల్ చేస్తే ఏమంటదో హలో ఆ హలో ఆ